ఆ వినిపిస్తుందిరా చెప్పు
ఏం చేస్తున్నారు
ఏం లేదురా నువ్వేం చేస్తున్నవ్
ఖాలీ అక్కయ్య
తిన్నావా
ఆ తిన్న అక్క
ఏం కర్రీ
క్యాబేజీ
ఆహా
మీరు తిన్నారా
ఆ తిన్నాను
ఏం చేస్తారు మీరు
నేయినా ఏం చేయట్లేదు ఖాళీనే ఉన్నాను కదండి అది
ఆహ
ఏం చేస్తా స్టడీ
డిగ్రీ
హహా చూస్తా వాము వస్
ఆ చూస్తా
ఏ మూవీస్ అంటే ఇష్టం విచారా
చూస్తా కాని అంత గుర్తుకుండవు
అంటే అంటే ఫేవరెట్ హీరో ఎవరు
అంటే ఏ వస్తాయి అవి చూస్తా ఫేవరెట్ రనీసాట్లయం లలీవ్
క్లర్గా ఒక ఒక హీరో ఉంటాడు కదా అనిష
అట్లే ఏం లేదు
ఉహ ఆ ఇంకా మరి
చెప్పాలి ఇంకా
అ
మీరేం వర్క్ చేయ్యారా
నేను కాలేజ్ స్టూడెంట్ ని ఫార్మస్ ఇప్పుడు బి ఫార్మస్ స్టార్డయర్ ఇస్తున్నా నేను
అవునా
హ
అంటే హాస్టల్ ఇంటి దగ్గరుండ
హాస్ట్లే హాస్ట్లే హ మన్ ఉదు కనీగా తినాలి స్టార్టింగ్ కొంచం ఓకే బానే అండి కాకపోతే టెన్ డేస్ నుంచి మంచి చేయట్లేదు
ఆహా
ఉమ్ అలాగే టిఫిన్స్ కూడా ఏం చేయట్లేదు ఉ అవును టిఫిన్స్ కూడా ఏం చేయ ఇట్లా గ్యాస్ వార్ అవుతుంది కదా
ఆ ఆ
ఇగ ఏం చెయట్లేదు
ఉహు కష్టమే మరి
అవును ఆ
చాల ఇబ్బంది అవుతది మరి
నువ్వు ఇంట్లో ఉండి చేస్తావా
ఆ ఇంట్లోనే
ఇంట్లో ఉంటే ఏం కాదు. కాని హాస్టల్ల ల్లో ఉండే ఫుడ్ ఉంటే ఫుడ్ చక్కగా ఉండదు ఇల్లు మిస్ అవుతాం. పేరెంట్స్ ని మిస్ అవుతాం సిబ్లింగ్స్ నే
అవును
కానీ సిబ్లింగ్స్ నీకు ఎవరు తం సిబ్లింగ్స్ ఒక్కరేనా ఎవరైనా ఉన్నారా ఉమ్ అవునా ఏం చేస్తరు వాళ్ళు
మా తమ్ముడు ఇంటరు చెల్లి ఫిఫ్త్ క్లాస్
హాస్ట్ లా
ఆ లేదు ఇంటి దగ్గర నుండి
ఆ మేమైత్ తే ఇంట్లో ఉంటే చాలా కొట్టుకుంటాం ఇంట్లో లేకపోతే మాత్రం ఇక నేను హాస్టల్ కి వస్తన్నా హాస్టల్ కి వచ్చినంకా ఎప్పుడు ఒస్తవ్ ఎప్పుడు ఒస్తవ్ అని ఫోన్ చేసాడు మా తమ్ముడు
ఆ అల
ఇంకా దగ్గర ఉంటే అవును ప్రేమలు ఉండవు అని అంటారు దగ్గరుంటే ఏదైనా లాంగ్ డిస్టేన్స్ ఉం కనీ మంచిగ ఉంట అవును అవును మార్నింగ్ లేస్ స్తే ఇంకా నాకైతే ఏమనిపిస్తదంటే వాడేమన్న తీసుకొచ్చుకుంటాడు కదా దినామ్ తిస్ కొన్నాడు కదా అప్పుడు వాందే కావాలి దాంట్లోదే కావాలి అంటా వా మనకెందుకు మనదున్న కూడా వాళ్ళ దాంట్లోదే తీసుకొని తింటే మంచిగా అనిపిస్తది
ఆ అది ఒక ఎంజాయ్
ఆవును మంచిగా సటిస్ఫికేషన్ అయ్యితది వల్లియక్ పోయిన కూడా గొడవలడి లాడుకొని మరీ తీసుకొని తింటావ్
అవును
మ్మ్ ఈ రోజు కాలేజ్ లేదా మరి
ఉంది ఎగ్జామ్స్ కదా మే స్టార్టింగ్ లోనో లేదా ఏప్రిల్ ఎండింగ్ లోనో ఉంటది
ఏ ఇయర్ ఇప్పుడు
ఫైనల్ ఇయర్
ఉహు ఇంకా
ఈ సెమ్ రాస్తే ఫైనల్ ఇయర్ ఇంకా ఇంకా టూ సెమ్స్ ఉంటాయి ఆ ఈ రోజ్ సెకండ్ ఇయర్ అనుకో ఏంటి సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఈ సేమ్ రాస్తే
ఉహు ఓకే ఇంకా మరి
చెప్పాలి మీది విలేజా టౌనా
టౌనే
ఆ ఎక్కడ
మీది
ఆ
మీదెక్కడ టౌన్ మీకు ఏది ఇష్టం టౌన్ ఇష్ట ఇష్టమా కర్రీ
లే
అవునా కొంచెం చెప్ ఇస్తారా నాకు విలేజ్ లో ఎలా ఉంటది విలేజ్ ఎందుకు ఇష్టమో
విలేజ్ అంటే ఇంకా అక్కడ మా ఓన్ హౌస్ అక్కడ కూడా విలేజ్ లో కూడా ఉంది అక్కడ పొలాలు అంటే ఇక పొద్దున్న లేస్తే అక్కడ అందరు ఉంటరు సిటీ అంటే టౌన్ లాగా అందరు ఉండరు కదా అక్కడ
అవునవును
ఇంకా ఈవినింగ్ అయితే అందరు బయటికి వెళ్తరు
అవును
ఇంకా ఇక్కడయిత్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటరు
అక్కడైతే అందరూ మనల్ని అంటే పక్ ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఆ వరుసలతో పిలుస్తారు అవును మనం సిటీలో ఉంటే అవును సిటీలో ఉంటే సలు వాళ్ళు అళ్ళా పక్కన ఎవరున్నారో కూడ తెలియదు అవును అలా అసలే ఉండదు రెస్పెక్ట్ ఉండదు అసలు రెస్పెక్ పెట్టి కూడా వాళ్ళు ఇయ్యన్ కూడా ఇవ్వరు
అసలుకే నేను ఎంత అంటే నువ్వ ఎంత అని అంటారు
అవును హ్
నేన్ తగ్గక పోతే వాళ్ళు ఎందుకు తగ్గుతారు అనేదే ఉంటది. కానీ మనం తగ్గి మాట్లాడితే వాళ్ళు కూడా తగ్గుతారు అనేది అస్ అసలుకే ఉండదు
అస్సలే ఉండదు మనం తల్ గ్గి మాట్లాడితే ఇంకొంచెం ఎక్కువ చేస్తారు ఓవర్ యాక్టింగ్
అవును సిద్ది
ఆ ఉమ్ అవును ఏం ఉండదు కాక పోతే అర్న చేస్తారు ఇంకా
విలేజ్ వాళ్ళే బెస్ట్ వాళ్ళకు అన్ని పనులు కూడా వచ్చు
అవును ఉమ్ ప్రతి ఒక్క యాక్టివిటీ లో పార్టిసిపేట్ చేస్తారు అవును అవును మనం కి విలేజ్ లో ఉంటే అవును ఆయనకి విలేజ్ లో ఉంటే మంచిగా చుట్టూ పొలాలు ఉంటాయి బచ్ చెట్ పోలాలో. అలాగే బర్డ్స్ సౌండ్. కోళ్ళు. కొల్లు అన్ని అన్నీ ఉంటై ప్రతి ఒక్కటి. అసలక్కడ ఉంటే మాత్రం ఫోన్సు అ ఫోన్ గుడా ఫోన్ లేకపోత్. డా గుడా మంచిగా అనిపిస్తది.
ఇంకా ఎక్కువ టైం పాస్ ఐథాయ్ ఫోన్ కంటే.
ఆ
హు హ్మ్.
ఫోన్ కి ఫోన్ జూస్తారా ఎక్కు చూస్తావా.
చూసా అంటే ఎక్కువ ఫోన్ అనేసి కాదు ఎక్కువ టీవీ అనేది కాదు చూసే అంతసేపు జూస్త. ఆ
ఉమ్ ఓకే.
ఇకా ఇద్దర ము. టామ్ గదా తమ్ముడికి సపరేట్ ఉంది గాని చెల్లి నేను ఒకటే వాడతాం.
ఫిఫ్త్ క్లాసా.
ఆ ఫిఫ్త్ క్లాస్. తనూ చూస్తది ఇంకా యూట్. టూబ్ లో మన ఊరీ ముచ్చట్లు పాటన్స్ అవివి జూస్తూ గుసుంటది ఉమ్.
అవు ఐపేనయా వర్క్స్ అన్ని రికార్డ్స్ ఏమైనా ఉంటాయా మీకు ఇప్పుడు.
ఆ రికార్డ్స్ ఐ.
ఆ ఆహా. అంటే. మేలో అంటే. మే లో ఎగ్జామ్స్ ఆహ హు హ్మ్ ఉమ్.
ఐ పోయింది లాస్ట్ డేట్ ఐపోయినట్.
ఆహా. ఉమ్.
ఉండది యాయాట్. ఎండింగ్ ఐనా స్టార్టింగ్ ఐనా రెండింటి మధ్యలో ఎప్పుడోకసరి ఉంటుంది ఇంకా.
ఓకే.
ఉమ్.
అవును.
నెక్స్ట్ ఏంటి మరి జాబా.
నెక్స్ట్ ఆ స్టడీ ఎల్ కోడింగ్ అయినా లేదంటే స్టడీ అయినా
హహ
ఇంకో మాస్టర్స్ అయినా లేదంటే వేడుకలు కూడా నేర్చు అ
హ
హ
అంటే ఏదో ఒకటి చెయయాల్సిందే మీరెందరు ఇద్దరా
నేను తమ్ముడిద్దరం
హ
తెలంగాణ ఏమనా
అ తెలంగాణ న హ
ఇంకే మరి
ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు
ప్రజెంట్ అయితే ఖాళీ మా
ఓకేహా
ఏదో ఒకటి ఏసీ గడిచిపోతుంది డే మొత్తం
సరే ర మరి
ఆ ఓకే ఓకే
అ
నెక్స్ట్ కాలీ వస్త తకా హలో